హలో
హలో సుష్మా ఏం చేస్తున్నావ్
మీ పరి పరిశుభ్రత బాగుందా మీ సరౌండింగ్స్
తినుడా
నో మస్తు తలకాయ నొప్పి చేసుడు
టుడే ఏం వంట చేసుడు
ఆ చికెన్ గ్రేవి బగారా రైస్ చికెన్ ఫ్రై ఆ
చపాతి నోడి డాలి
చేశా పుల్క ఆ
ఆ పోలే ఎంజయ్సుడా టుడే
ఓకే ఆ ఫ్రెండ్స్ పక్కన్ నన్ను
హ్మ్ అందుకే ఫ్రెండ్స్ తోడ్ ఎక్కువ ఉండని చెప్పినా.
వాళ్ళు నౌపించిన కూడా నా నా ఫేస్ మీద నా నా ఫేస్ మీద హ్యాపీనెస్ ఉంద నీ కనవ్వడ్డదా.
మొహమన్టె చిన్న ఓర్డ్ నీది
మరి ఘోరంగ మైగ్రైన్ పెరుగ్దే ఎట్లుంటది.
ఈడుస్కుపోయినట్టేనావ్ నువ్వు
మ్మ్ మైగ్రేన్ అయితే ఎట్లుంటారు చెప్పు. నీకు తెలుసాగా
ఆహ్ నిన్న చిన్నోడు ఫోన్ చేసిండ్ నాకు. హలో